హలో
వినిపిస్తుందా
కొంచెం లో ఉంది గానీ పర్లేదు వినిపిస్తుంది
అవునా
కొంచెం లో ఉంది బట్ నో మేనేజబుల్ పర్లేదు వినిపిస్తుంది
ఉ ఏం చేస్తున్నావు
ఏ ఏం చయట్లేదు అజ్జవల్ నోర్మల్
ఆహా
ఈ మధ్య మంచి పెళ్ళళ సీజన్ కదా భాగ బాగా అందరు హడావడ హడావడగా అందరు రెడీ అయితే ఇక పోస్టులు పెడుతున్నారు వాళ్ళ కజిన్స్ పిల్లని వాళ్ళ అక్కలు పెళ్ళని లేకపోతే వాళ్ళ చుట్టాలు వెళ్తే పెళ్ళిళ్ళ మా ఇంట్లో ప్రస్తుతానికి ఏమిీ లేవు
ఆహా
తనికి ఏమిీ లేదు ఏమైన్నా ఉన్నా లైక్ కొంచెం దూరం చుట్టాలు వాళ్ళేవనమాట
ఆహా
దగ్గర చుట్టాలల పెళ్ళిళ్ళు ఆల్మోస్ట్ అండర్ అయిపోయినాయి ఏమన్నా అంటే మన్న అంటారు వాళ్ళు ఆ అదే అదే అదే మందే అంటారు
ఆ
ఎందుకంటే అందరు ఆ ఏజ్ లో లేరు ఇప్పుడు చేద్దాంలే చాలా టైం ఉంది జీతలు ఇంకా చూడాలిగా ఎన్నో కంటఫయూ్ చేయాలి లైఫ్ లో
అదే ఏం చేయకముంద చేసుకుొని ఏం చేయాలి
చాలా చాలా కష్టం అట్లయితే అసలు మన ఇండియన్ మ్యారేజెస్ మన ఇండియన్ పెళ్ళిళ ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళ పెళ్ళిల్లో అయితే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఏముండాలి చెప్పనా పళ్లిగ పెల్లిచెసెసుకో పెల్లిచేసేసుకో ఇప్పుడు ఒక ఇప్పుడు ఈ మధ్య కొన్ని రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి కదా ఏమన్నా జరిగినా ఏం జరిగినా ఓకే పెళ్లి చేసుకో అమ్మా నాకు ఒంట్లో బాదు పెళ్లి చేసేసుకో ఫస్ట్ అమ్మా నాకు ఇంకా జాబ్ రాలేదమ్మా అంటే పెళ్లి చేసేసుకో
అ అది చేసుకుంటే అన్నీ వస్తాయేమో
పోంద ఈ మరు
స
అట్లెం ఉండదు జస్ట్ ఏంటంటే వాళ్ళ ఒక వాళ్ళకు బాధ్యత వదిలిపోతుందని వాళ్ళ ఫీలింగ్
ఉ మీ ఇంట్లో ఎలా చేస్తారు ఎన్ని రోజులు ఉంటది పెల్లి కావిడ అంత
మా ఇంట్లో బేసిక్ గా అందరికి ఎలాగైతే మన తెలుగు ఫ్యామిలీస్ లో ఎలాగైతేంటందో సీ అదే ఫ్రస్ అంటే ఇప్పుడు ఉంటాయి కదా ఏమంట ారు అటు పెళ్లి తరపు వాళ్ళు ఇటు పెళ్లి తరపుళ్లు హాా అంటే అంత డెప్త్గా నేన ఎప్పుడూ దగ్గరగా పెళ్ళిళ్ళ ఏం పెద్ద చూడలేదు చూసినా కూడా అప్పుడు మనం బాగా చిన్నపిల్లవాళ్ళన్నమాట ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే నేను ఎక్స్పీరియన్స్ చేయాలంటే నా పెళ్ళిలోని అంటే ఏమేమి ఉంట అంటే ఏమేమి ఉండవు అనేది బట్ నేన్ చూసిన ప్రకారం అయితే అతే ఏంటంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని కల్చర్స్ అనేవి కొన్ని కొన్ని విధానాలు అనేవి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ సైడ్ నుంచి అలా డిఫరెన్సెస్ ఉంటుయి అట్టయి కొన్ని కొన్ని బట్ నాట్ అన్ని కాదు కొన్ని కొన్ని అలా ఉంట అంటే అన్నమాట
హ
ఒకప్పుడు అయితే అసలు మెహందీ ఫంక్షన్ అనే కాన్సెప్టే లే
ఆ ఇప్పుడు ఏందో దీపాలల కారం, శశిరేఖాపర్ణయం
ఆ ఇప్పుడు ఇది ఇ అ ఇది వర్మాల ఈవెంట్ అని కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మాల ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కదా పెళ్లికొడుకు, పెళ్లికూతురు దాన్ని కూడా ఒక ఈవెంట్ లాగా మొత్తం చుచ్చు బుడ్లు పెట్టేసి మొ మొత్తం దాన్ని చేసేసి అది కూడా సింగిల్ ఈవెంట్ లాగా హా అది ఒక మినీ ఈవెంట్ పెళ్ళికి ముందు చేస్ న్న మ మినీ ఈవెంట్ ఫొటోస్ కోసం మొత్తం డబ్బు హ్ సంగీత్ సంగీతనే కాన్సెప్ట్ లేద్ కానీ బట్ అది బావుంటుంది. అదయితే హండ్రెడ్ పర్సెంట్ బాంది. తన సంగీత్ సంగీత్ ఒకటి ఆ మన దాంట్లో ఒకప్పుడు అసల నున్నుకు ఆ అదే అరే రాస్తారు. కదా పసుపు పెట్టి నునుగు పెట్టి చేస్తారు. దాన్నే మనం ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్ లో హల్ ది అంటున్నాం హా అదే అదే ఒకప్పుడు హల్దీ ఉంటే ముందు పెళ్ళి కూతురు పెళ్లి, కూతురు ఇంట్లోనే చేసుకుంటది పెళ్లి కొడుకు వాళ్ళు ఇంట్లో చేసుకుంట ఆ ఇప్పుడు కలిసి చేసు కుంటున్నారు అదే మెహందీ ఫంక్షన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. రీసెంట్ గానే మా రీసెంట్ గా ఒక పెళ్ళికి ఎళ్తే హా జస్ట్ ఆ జస్ట్ ఫ్యూ అంతే అది కూడా హల్ ఈ మెహందీ ఫంక్షన్స్ అన్ని కూడా ఇంతే రేప్ చుట్టాలు వస్తే తెలుస్తది. జస్ట్ ఒక మంచి
కానీ ఇద్దరు కలిసి చేసుకోనీకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఫస్ట్
హా కొన్ని ఫ్యామిలీస్ ఒప్పుకుంటాయి. గానీ బట్ అన్ని ఫ్యామిలీస్ ఒప్పుకోవాలంటే కష్టం
అవునవునా కానీ అట్లా చేసుకోవద్దు కలిసి ఎందుకో అట్లా చేసుకుంటున్నారు. ఆ
అసలు ఒకప్పుడు కాన్సెప్ట్ స్ పెళ్ళి చూసుకోకూడదు ఇప్పుడు పెళ్లికి ముందేంటి కలిసిేస్తున్నారు వెళ్ళిపోతున్నారు బయటికి ఇప్పుడు మనం నీట్గా కఫేస్కి వెళ్తున్నారు తర్వాత పళ్లి చ బటర్ ష ఇంకా ఇదివరకు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఆ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఒక మినీ డిన్నర్ పార్టీకి వెళ్ళినట్ తేలిపోతున్నార అనమాట ఇప్పుడు కొత్తగా వచ్చింది కొత్త ట్రెండ్ పూల్ పాటీయట
అంటే ఊరేని
ఎంజాయ్ చేస్తార అనమాట అదొక మినీ ఈవెంట్
ఏమో మా సైడ్ ఇంకా రాలేదు అలాంటివి
ఓకే ఓకే ఇేను రీసెంట్గా నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి ఇన్వైట్ చేసింది దాంట్లో హల్దీయే ఏలా పెట్టి అంటే హల్ీ ఇ స్కూల్ పార్టీకి అం అలా పెట్ పెట్టేారు అన్నమాట పూలు ఉంటుంది పూలు దగగ కుంచ చమ్ినని స్టేజ కట్టి దాే హల్దీలో పేర్ చేసారు ఇంకా అక్కడ ఏంటంటే వాళ్ళు పూ లోపల పెళ్ళికొడుకు పెళ్ళ కూతురు ఇద్దరు సైడ్ వళ్ల ఆడుకోవడం అన్నమాట తగ్ ఆఫ్ వర్ అంటారు కదా తాడు పెట్టి అటులాగి ఇటులాగడం సో అలా కొట్టుకోవడం మాడుకోవడం పూల్లో చెల్లి చేేయడం కొత్త ట్రైన్ మళ్ళీ హల్దీనే పూల్ పట్టీ చేసేసారు
ప్రశ్న ముందంత ఏం లేదు అసలు
అసలు అస్సలు ఏమిీ లేవు ఐజ వష పెళ్ళిలాగా ఉండేది అంటే ఒక రోజు పసుపు కుట్టడం పెళ్ నీళ్ళలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు పసుపు దంచుతారు కదా
ఇప్పుడంతా ఏమిీ లేదు హ
అసలు రిసెప్షన్ అని కూడా ఆనేడళ్ళం కాదు వ్రా
ఎప్పుడు రిసెప్షన్ అందరు బీచ్ లో అట్లా కుంటున్నారు రిసార్ట్ లో ఓ
ఒకప్పుడు రిసెప్షన్ కూడా మన మనం నార్మల్ ఫ్యామిలీస్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సెలబ్రిటీస్ కాకుండా ఎవరమైతే రిసెప్షన్ చేసుకుంటామో చేసుకునే వాళ్ళం కూర్చునే వాళ్ళు దంపతులు ఇద్దరు కూర్చునే వాళ్ళు ఇప్పుడు అలాగాదు సెలబ్రిటీస్ ని చూసేసి వాళ్ళ కూడా నుంచుారు రెసెప్ట్ షన్కి ర వాళు కు చెలే వింగర్ అంటే వాళ్ళు కూడా ఎనీ వేస్ పెద్ద పెద్ద ఫ్రాక్లు వేస్తారు కాబట్టి
కూర్చోలేకుంటారు
అవును ఒకప్పుడు టూ థౌజండ్స్లో జస్ట్ సారేసుకున్న షన్ కి కూడా చీరనే కట్ట అట్టే వాళ్ళు ఇప్పుడు అలా కాదు
మారిపోయిందింతా
మొత్తం మారిపోయింది బట్ ఎంతనాని ఇంకా మన టైంకి వచ్చేసరికి ఎన్నింటాయో ఏమో తెలియదు కాగాని
మన టైం అంటే మొహా అంటే మూడు నాలుగ ఏళ్ళు ఉంటది అంతే
అంతే అంటే ఇప్పటికీ ఇట్లాంటివైనా కొత్త ట్రైన్స్ వస్తే ఓ రిసెప్షన్ ని బీచ్లో చేసుకోవడం లేకపోతే రిసెప్
కానీ అందర ఏం చేసుకోరు పెళ్ళ అయిన తర్వాత రిసెప్ట్ ఎవరన్నా ఇంకా పెళ్లిికొడుకు వాళ్ళు పెళ్లిి చేస్తే పెళ్లికతురు వాళ్ళు ఇక్కడ వాళ్ళకి తెలియాలని అంటే మనం పెళ్లికొడుకు వాళ్ళు పెళ్లి చేస్తే పెళ్లిికతురు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి కదా
అవును బట్ సాధారణంగా పెళ్లి కూతురే కదా పెళ్లి చేసేది ఐ మీన్ పెళ్లి కూతురు వాళ్ళ
కానీ కొంతమంది చెయ్యని వాళ్ళు పెళ్ళికడు కళ్లు చేస్తారు కదా అప్పుడు పెళ్లిికూతురు వాళ్ళు అందరినీ పిలుచకొని పోవడం కష్టం అవుతుంది అని వాళ్ళు చేస్తారు రిసెప్షన్ కొంతమంది అది కూడా చేయదు ఇప్పుడు వేరే వాళ్ళ జరిగింది ఆ వ్రతం చేస్తారు వ్రతం చేసి అమ్మ కు వడి బియ్యం పెడతారు కదా అది మాత్రం ఉంటది
ఏందో రోజులు గడిచాక కొద్ది కొత్త కొత్త కాన్సెప్ట్లు గ్యాప్ లేకుండా కొత్త కొత్త అ అన్నిీ వచ్చేస్తున్నాయి
హ మీకు గ్యాస్ బానే దొరుకుతుందా
గ్యాసా ప్రస్తుతానికి మా దగ్గర ఆల్రెడీ బుక్ చేసుకున్నది ఇంకొకటి వస్తుంది ఇంకో వన్ వీక్లో కానీ టెన్ డేస్లో కానీ వస్తుందని చెప్పారు సో అంటే దొరకడం టోల్ ఫ్రీ నెబర్స్ ఉంటాయి కదా వాటికి కాల్ చేసి ఆన్లైన్ లో బుక్ చేద్దామని కూడా అస్సలు
ఏ కాల్ చేస్తే అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు మేము యాప్ లో బుక్ చేసాం ఇవాళ అయిపోయింది
అదే అంటు నాకు కాల్ చేస్తుంటే కనెక్ట్ అయితేలేదు అందుకని ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్తే చెప్పి పెట్టి ఉంచారు టెన్ డేస్ లో కాని మంత్ ఎండ్ కాగాని తెప్పిస్తానం
అందుకు మీరు ఏదైతే బాలాజీ నో ఇండియనో ఉంట కదా ఎినో ఆయాప్ లోకి వెళ్ళి బక్ చేస్తే
ఓకే
అంటే మేము నింం కదా ఆ ట్వ ఫైవ్ డేస్ తర్వాత అయితే బుక్ అవుతుంది మళ్ళీ ఇంకోటి
బుక్ అయితుంది యా ట్వంటీ ఫైవ్ డేస్ అదే అదే కరెక్ట్
ఇంకా మమ్మీ ఏం చేస్తున్నానంటే కొంచెం గ్యాస్ని సేవ్ చేయడం కోసం అవి ఏంటంటే టీ కర్రీస్ ఎలాగో దాంట్లోనే కాబట్టి యూజువల్గా అయితే రైస్ కూడా పొయి మీీదా ట్టేస్తారు ప్రెషర్ కుక్ చేస్తారు ఇ ఇప్పుడు ఏంటంటే కొంచెం సేవ్ చేద్దాలని అని చెప్పి కరెంట్ కుక్కర్ ఉంది సో కారంెన్ కుక్కర్ లో రైస్
హుహ్ ఇండక్షన్ ఉన్నా కూడా బెస్టే పాలు కాగించు కొనికి పనికొస్తది.
ఇండక్షన్ తీసుకుందాం అనుకున్నాము మాకు తెలి సినోళ్ళ దగ్గర అరే అన్నా నా దగ్గర స్టాక్ లేదు అన్నది యా అదే అదే నా దగ్గర స్టాక్ లేదు అంటున్నారు. ఎలాగోలా మేనేజ్ చేయాలి. వచ్చేస్తాయి, నేనైతే విన్నది ఏంటంటే వచ్చేస్తాయి గ్యాస్ సప్లై అది
కానీ చాలా మంది ఏందంటున్నారంటే, నార్మల్ ఇంట్లో వాడే గ్యాస్ అంత డిమాండ్ లేదు కానీ హోటల్వి వాళ్ళు వాడతారు కదా పెద్ద పెద్దవి అలాంటివే లేవు అని అంటున్నారు వాళ్ళు హు
న్నారంటే రెస్టారెంట్స్ వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఏ హోటల్కి వెళ్ళిన చిన్న ఇడ్లీ బండి దగ్గరకి వెళ్ళినా కూడా వా ఏమంటున్నానంటే ఇడ్లీ, దోశ మాత్రమే ఉన్నాయి పూరీ లేకపోతే, పూరి కర్రీ అసలు ఏమీ లేవు, ఏమి కుక్ కూడా చేయట్లేదు నేను. గ్యాస్ లేకపోవడం వల్ల సో సేవ్ చేసి బేసిక్ మాత్రమే పెడుతున్నాను ఫుడ్ అని చెప్పి న్నారు
అవునవునులే. ఆయి అయితే ఉంటను.
ఓకే అయితె యా బాయ్.
హ్ బాయ్